మ రేటుని పెట్టుకుండా
ఆ చేసాను ఇంకా అయిపోనుక వస్తలే దేనికన్నా అని చెప్పి కానీ గమ్ము పెట్ కుని ఎక్కువ ఉన్నాయి అందులో
అ బీచ్ అన్న పోస్లీ మ కొత్తమన్ని నేను చూసాను
ఆ బీట్స్ బీట్స్ పెద్దవి ఉన్నాయి చెన్న
చిన్నవి ఉన్నయి నేను చేర్చయినా ఈ పూసల్లా ఉంటాయి కదా గాజు పూసలలాగానా
గాజ పోసలా
ఎంటస్లు మ ఇదివరక వచ్చి ఈ పాత డెస్కి
హ
అలాంటి అయ్య ఇతేనే కుట్ సూదిదారుంత కూట్కోూడానికి కుదురుతుది
ఆ అద్దాలు ఇచ్చాడు మళ్ళీ కలర్స్ కల్స కలర్స్ ఉంటాయి కదా
బ్లౌజ్ బ్లౌజు కి చేతున్నారడి కే
బ్లౌజ్ చేయలేదు ఆ సూది అయితేత్స్తతే అప్పుడు కుట్టి గమ్మ అతికిచ్చి గమ్ము ఉంటే
అదే డ్రెస్ బ్లౌజ
బ్లౌజ్కే కుట్టేసిన దానికే కుట్టాలి అదే అత్య చాలం
ఆ
అవును ఇల్లు వసేస్తానుంది కుుట్టేటప్పుడు లే్లస్ చూద్దాండి బాగోదేమో అని చెప్పి నేనే మా
ఏంటి పట్టు శారీస్కి వచ్చి పట్టు కింద అంచు ఉంటదా, ఆ అంచుతో మోడల్ మోడల్ బ్లౌజులు కుుట్టేస్తున్నారె, ఈ డ్రెస్సు గానీ ఎట్కి నా
మ్
అర్థమయిందా కింద అంచ ఉంటది కదా పట్టు చీరల కనుషు పెద్దగా ఉం కదా దన్ని కట్ వచ్చేసి ఫ్రంట్ బ్లౌజ్ కి ఫ్రంట్ ఇ డిజైన్ల కింద బ్యాక్ సైడ్ డిజైన్ల కింద వతున్నారు, అవే అందంగా ఉన్నాయి ఇంకా లేస్లు ఇవన్న వేసుకుంటి కూడా మోడర్న్ గా ఉంది
మ్ ఆ కొన్ని రోజు అయితే అది ట్రెండ్ అయిపోతదేమ మగ్గం వర్క్
ఏ కొథ కొతి కొత కొతి కొత్త వస్తాయి మా అమ్మా ఆవస్ నవీ మ్యాటర్ ఎంద కదా పోన్లేది ఆమ లను చనిపోయిందిఅని పళ్లగ పదిహేడు మంది అన్నాల అంటా అ చె చంపే సరంట ఇలాగా నలండి బోల్డ్ అని వస్తాయి వి ఇక్కడ నుంచి అన్నాను మామగ మాకి పెతుదమ్మా మా అన్నకి చెప్తుంది, రాత్రి మళ్ళీ నాకు చెప్తుంది నేను పట్టించకోలేదని మళ్ళీ మా అన్నకి చెప్తుంది మా అన్నయ అన్నాడు ఏ సీరియలో ఏ సీరియల్ ఇది అంటున్నాడు ఆ సీరియల్ ఆ సీరియల్ కాదు యూ టూబ్ లో వచ్చంద చూసి చెప్తున్నా నను మా అమ్మ పనిగట్టుకుని చెప్తుంది ఇది ఏ హ ఎద చపేస అదాగా చెప్తుంది ఏ సీరియల్ ఇది అంటున్నాడు
మ్ మొత్తం అంతా అయిపోయికి తెలిసింది పదిహేడు అన్నయ్యలు ఉన్నారాని
ఆ పదమూడు మంది అంటున్నారు అ అందరూ చెప్తా ళ్లు ఆ ళ్ల సొంత అమ్మ కోడతారంటి మరేోను సొంత అన్నయ్య ఒక్కడే దానికీ
అవును ముందు కూడా దా అండి ఇది వాళ్ళ అమ్మతో కూడా అది ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది అంటే అప్పుడ ఏం చేయలేదు కాని ఇప్పుడు మాత్రం జేసెత్తున్నారని చెప్తే గా
అవును అ అన్ని ఓతయి చెప్పలేదు అంటుంది మా అమ్మ పాపం వాళ్ళు చెన్నై నీ అంటమ్మా అంటే ఎడి నాడా సమాధి మీద పడిపోయి తెగ ఏడచెతున్నాడండి అండి మామ తెలిదు కదా అవన్నీ జూసి కోసం చేస్తున్నారని
ఆహా అంటే మీ ఫోన్ లో చూసారా
నా ఫోన్ లో ఫ్రెండ్ ఫోన్ లో చూపిం చిందంట అ అతడు చూసొచ్చింది చెప్తుంది ఆ జరిగిందన్నమాట అమ్మాయి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటున్నారు అసలు ప్రెగ్నెంట్ లానే కనపడతా లేదే ఏ వీడియోలోను
అవును ఆ అంటే బక్ క్కగా ఉంది కదా కనపడట్లేదోమో
ఆ టెంపుల్స్ సను చెప్ అంటానా మరీ ఆ పిల్ల మరి ఇన్ మ్యా్చ్చర్ లాగా ప్రతిదీ అలా వీడియోల్లో పెట్టేసింది చిరాగ్గా కదా ఫోన్ చేస్తనే ఏమంటడో చూడాల మీరే ఇలాగ చేస్తున్నారు అలా చేస్తను నేను చూడలేక అన్నాన్నివన్నీ ఇంకా అమ్మాయికి అసలు ఏజ్ రాలేదు కరెక్ట్ ఏజ్ రాకుండా కంగారు పడి చేసెసారు పెళ్ళి
అవును ఏజ్ ఎంత ట్వంటీ త్రి ఎంతో అన్నాది
ఉ న ఆ అమ్మయి ఏమో ఇన్మెెచ్చూర్ లాగాన చిన్నపిల్లలాగా ప్రతిదీ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని వీడియోలు తీసి అందులో పెట్టేయడం ఇంకా చెరాకు వచ్చేసింది ఎవరికైన్నా వస్తుంది కదా ఎందు జనకి ప్రతీతిల లైవ్ లో పెట్టాత
హ
శ్వాస విమిడిలా భేట ఆ కొల్ం పం పేంది ఎంత అలా ఉన్నారు నార్మల్గా చెప్పుకోవాలి కదా చంపేహేడా కా అదే ఆరు నాకు అనిపించింది ఆ రోజు మనం మాట్లాడుకున్నామా దీని గురించే సేమ్ మ్యాటర్ మాట్లా తర్వాత రోజు పడుకున్నప్పుడు బావేదు క అర్ధరాత్రి చంపేసి అదే శవాన్ని పెట్టుకుని ఆ రూమ్ లో ఆడి తెల్లారు ఎవరిక ఎలా ఉన్నాడ అని ఆయన అనిపించిందా
దీని గురించి అంతా ఆలోచించావా
అని వత్తాయి ఇలాంటి ఆలోచనలే వత్తాయి ఆ సలు కతితు పొడిచేసి తలగడుత నొక్కేసి చం పేసి ఆ తెల్లారు ఎప్పుడు పొద్దున్నందిడిక ఎనిమిదింటిగో ఏడింటిగో లగసాడంట తొలుబలు తీసు డంట అంటే ఆ టైం వరకు ఆడు అయ బాబా ఆ రూమ్ లో అమ్మ చచ్చిపోయి పడుంది అలాగా దాన్ని చూస్తా ఆడు అసలు ఆడికి ఎలా ఉండాలనిపించిందిా అసలా
ఫులగా డ్రింక్ చేసుకుట్టున్నాడు ఇంకా
అయ్యో వావా ఇది జ్యోతే సిమనా అది ఇంకో స్టోరీ గుర్తొచ్చిందిే ఆ అమ్మాయి ఎవరు చంపమని కాని నవీన అని ఒక అబ్బాయిని చంపేశారు గుర్తుంది అప్పుడు తెగ హైలైట్ అయిపోయింది భవ్యనా దాని పేరు బవ్య కాదు దవ్యానే మ భావన సూచే
ఆ అయితే ఒక అమ్మాయి అబ్బాయిని చంపేసిందా
అబ్బాయితో చంపించేసింది ఒక అమ్మాయి అయి ఆళవర ఇంకొకటితో ఉండి చంపించేలేదా నవీనని అప్పుడు ఆడ ఎంట్రా ఏంటి ఎంటర్ కంప్లీట్ అయిన అంద అడిగి కుత్తన్న తెగా హైలైట్ అయిపోయింది ఆడలాగే యూట్యూబ్ లో చూసి ఎలా చంపాలా అని యూట్యూబ్ లో చూ నువ్వు నా పిల్లల్ని ఎక్కడ పట్టుకున్నావవు అక్కడ పట్టుకున్నావవు ఇలా పట్టుకున్నావు అలా పట్టుకున్నావ అని మొత్తం అవన్ని మాట్లు మాట్లాడితా మొత్తం కోసేశాడంట గుండుగాయ తీసాడంట గుండెల్లోనే ఉందన్నా కదని గు పోవే ఎన్ని హసలా ఆప్పుడున్న పెచ్చక్కేసిందే సేమది గు అది గు తొచ్చింది మళ్ళీను ఆ తర్వాతకి ఇంకోటి దివ్యతేజస్విని అని అది ఇంకా మైండ్లో ఉండిపోయింది అప్పుడు మనం ఇంటర్ ఆ అమ్మాయిని అలాగే చంపేశాడు ఆడు కసా కసా పదమూడు పోట్లో ఎన్నిపోట్లో ఆ పదమూడు పోట్లో ఎన్నీపో లో కత్తితోటి పొడిసేసాడంట పొట్లో కత్తితో మనుషిన అంత కోపమొత్తే మాత్రమా ఇ రెండో మూడో దెబ్బలు కొట్టుకోవాలి గన లు న్నారు ఆడసలే ఇని మనల్నే వయి కృష్ణవిధానాళ రూమ్ లో ఎట్టుకుని అలాగ ఉన్నాడంటే ఆడు మరి ఆడంత సైకోగడంట ఉంటాడు అడగా మళ్ళీ పొద్దున్నే లేసి ఏమి ఎరగనట్టు ఇంకా ఏమీ దెలిన త మళ్ళీ తెల్లార్లేసి ఆళ్లత్తగారితోటి కాఫీ పెట్టించుకుని తాగి వెళ్లాడ తోడు దైర్యంగా ఏమనాలి మరి
హ్మ్ ఏమిటి అప్పుడు వాళ్ళ అమ్మ అక్కడే ఉం దా
అల్లో అలా మల్లింటిదగ్గరే ఉంటున్నారు పెళ్లయ్ ఎనిమిది నెల్లయిందంట ఎనిమిది నెలలు అయితే అది అ అత్తగారి ఇంటికి వెళ్లకుండా అమ్మోల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు పుట్టి ఇంటి దగ్గరే ఉంటుంది ఇది ఆ పిల్లో ఎనిమి నుంచి పెళ్ళయినప్పుడు నుంచి వీల్లి దగ్గర ఉంటున్నాడు అత్తగారోళ్ల ఇంటి దగ్గర అయితే వాళ్ళ అన్నయోళ్ళు రూము దీనికి ఇచ్చేశారంట ఈ అమ్మాయికి ఇచ్చేశారంట ఇంకాళ్ళ బావునునే వాళ్ళ చెల్లినే ఉండమని ఇచ్చసాడంట ఆల్ల అన్నయ్య ఇంకా ఆ రూమ్ లోనే ఉంటున్నారు ఏం గొడవ చింద కొన్ని నెల్లు బానే ఉన్నారు దే దేనంట తిరిగాడో మరి ఆడు తెలియదు గాని ఏం గొడవ వచ్చిందో సరిగా మాట్లాడతలేదని ఇదేమో అన్నంతింటం మానేసి ఆ పోట్ అడసాల అత్త అన్ని ఎం మ్ వీడియోలు తీసి పెట్టేసింది ఫోన్ లో ఆ పక్కనే వో అలా అమ్మ ఇక కట్నం మడిగదంట అప్పటికే పెట్టారంట ఆ రెండు లక్షలలోనో బండి డి అయ్యో పెట్టారంట ఇంకా కావాలిం ఎ కావాలని అడుతున్నారంట వాళ్ళమ్మ చంపేదాన్ని అందంట ఎవరో అబ్బాయి వాళ్ళమ్మ నేను చూకుంటాను ఎమ్మెలే దగ్గర వెళ్ తన అంపీ దగ్గరికి వెళ్తాను వాళ్ళ తెలిసు మనకి ఇళ్ళు తెలుసు మనకి చంపేదాన్ని నేను చూసుకుంటానని ఏది చెప్పిందంట సరే అనేసి ఇడ ఇంకాాల అమ్మ సపోర్ట్ ఉంది కదా అనేసి దీన్ని ఇంకా చంపేశాడు అయ్యో ఆ అలా పొడి చేసినప్పుడు చంపేసినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా వత్తే వాళ్ అమ్మ వాళ్ నాన్న ఎవరు ఇంటి సోన్లు వతున్నాయనేసి బయటకు వచ్చారంట వాళ్ నాన్న వెళ్ళి తలు దగర వెళ్ళ ఏంటే ఇప్పుడు ఆ ఇడు మాట మార్చేసి ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూడు ఏ ఆలో చికిలోక చికన్న తరు నవ్వుత ఏనైనా నవ్విచ్చుకో నవ్విచ్చుకో వైష్య నవ్వింవిచ్చుకు నన్ను ఇది అద అని అన్నాడంట ఇప్పు ఇ అమ్ంద అంట ఏంటి అ ఇరు మా అదేంటి రం అనేసి తీసుకెళ్ళిపోయిందంట వేరే అనుకుని కదా ఎవరన్నా అలా నవ్వుతు మాట్లాడి ంటే ఇంకేమనుకుంటారు అలా ప్ర ప్రవేసినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు రండి అనేసి వెళ్ళిపోయి పడుకున్నారంట పడుకుంటే ఈడేం శుభ్రంగా కత్తితో పొడిసేసి తలగడేసి నొక్కేసి చంపేసి దాన్ని ఆడి బట్టిలీప్పేసి రక్తం మీది బాట్ ట్లన్ని ఇప్పేసి డ్రస్ చేంజ్ చేసేసుకొని ఆ రూమ్ లోనో ఉండి తెల్లారే వరకు ఉండి తెల్లరక లేసి ఆ ఎడబట్టేసి ఆ అలా అత్తగారితో టీ పెట్టించుకుని కాఫీ పెట్టించు కొన తాగి బ్రష్ చేసేసి కాఫీ తాగి ఏంటి పిళ్ళ ఇంకా లేగలేదా అంటే లేగలేదు పడుకుని ఉందని చెప్పాడంట తర్వాత బైక్ వేసుకుని గబ గబా ఇంక వెళ్ళిపోయాడు అంట వెళ్లిిపోయిన తర్వాతకి ఏంటి ఇంకా కా లేగటం లేదు వైషమ్మ అనేసి వెళ్లి చుతే అలా పడిపోయి ఉందంట
హుమ్ ఉహూ
ఏం ఉందే ఉ ఊ త
నేనైతే దీనికోసం ఇంత ఆలోచించలేను అందువల్ల